హాలో
ఏం చేస్తున్నారండి
హలో
హలో ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదండి ఖాళీ మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి
హా తిన్నాం
ఏం కురండి మీది
మాది ఈరోజు చికెన్ అండి మీది
మాది మాటన్ అండి అందులో పూరి అండి
అవునా
చిగా తిన్నామండి మేము
నేను కూడా చాలా బాగా తిన్నానండి చికెన్ కర్రీతో
ఉమ్మ్ ఏం చేస్తున్నారండి ఇంకా
ఏంలే అండి మా దగ్గర వాతావరణం చాలా ఎండగా ఉందండి నిన్న వర్షం బట పడిందా అండి మీ దగ్గర
ఆ నిన్న గీ టైంకి పడ్డదండి వాన మీకు పల్లెదాండి
లేదండి వర్షం పడ్లేదు కాక్పోతే చాలా ఉక్క పోసిందండి
ఉమ్మ్ మీరేం చేస్తుంటారండి
ఖాళీ అండి చదువుకుంటూ ఉంటాను ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్ అండి ఇంటి దగ్గర్నే ఉంటున్నా
అవునాండి ఇదేంది మీరు వ్యవసాయం చేస్తారండి మీ అమ్మ నాన్న వాళ్ళు
ఆ అవునండి వ్యవసాయం చేస్తారు
అవునండి మేము కూడా ఏస్తామండి మాకూడా ఉందండి
అవునా
ఊ
ఏం పండిస్తారండి
మేమండి పత్తి పండిస్తామండి వరి పండిస్తామండి మొక్కజొన్న పండి స్తామండి మీరేం పండిస్తారండి
మేము కూడా అంతే అండి కాకపోతే మేము ఇంకా మేము ఇంకా అవి పల్లి పల్లికాయ పండిస్తామండి
పల్లికాయ కూడా ఇస్తారా అండి దేంట్లో లాభం వస్తదండి మరి ఏమో నాలుగిట్లో
నాకు తెలిసి మక్కజొన్నలో వస్థాయి అనుకుంటా అండి
మీరు పోతార అండి బాయి దగ్గరికి
ఎప్పుడో ఒకసారి వెళ్తానండి అంటే వాటి గింజెలు నాటేటప్పుడు వెళ్తానండి
ఉ హ్మ్
సీడ్స్ పెట్టేటప్పుడు మీరు ఏ సీడ్స్ వాడతారండి
మేము అండి మాకు తెలవదండి మేమై సీడ్స్ వాడతాము ఇప్పుడు కొత్త కొత్త వస్త వస్తున్నాయి కదండి గింజలు
ఆ అవునండి
ఆ కొత్త కొత్త గింజలల్లో ఇంగిపోయిన గింజలు తీస్తారో తెలియదండి మా అమ్మ వాళ్ళు
అవు
ఈరోజు మా దగ్గర చాలా డిఫరెంట్ అంటే వెరైటీ ఉందండి వాతావరణం అంతా వానొచ్చేటట్టు లేదండి ఎండగొట్ట కట్టేటట్టు లేదన్నంతా ఆగమాగముందండి ఈరోజు మా ఇంటి దగ్గర
సేఫ్ అండి మా దగ్గర కూడా అలానే ఉంది వడగాలి వస్తుంది మొత్తం
ఈ ఎండకి ఇగ చచ్చిపోతట్టే ఉన్నారండి అందరు ఇగ
అవునండి బయట ఎండకి చాలా మంది చనిపోయలా అంటదండి
అ అవునండి చాలా మంది చనిపోయారండిబతక ఎండకి ఎవరు బతకరండి ఇగ
ఆ చాలా ఎండగొడ్తుంది
అమ్మ వాళ్ళు బావున్నారా అండి
ఆ అందరు బాగున్నారండి మీరు
ఆ మేం కూడా బాగున్నామండి
పనికెళ్తారా అండి ఇంటి దగ్గరనే ఉంటారా మీరు
నేను చదువుకుంటానండి పనికి వెళ్ళనండి
అవునా ఇప్పుడు ఏం చదువుతున్నారండి
నేనండి డిగ్రీ సెకండ్ ఇయర్ అండి మీరేం చదువుతున్నారండి
నేను బీటెక్ సెకండ్ ఇయర్ అండి
అవునండి
ఆ
మీ కాలేజీ బాగుంటదండి
మా కాలేజ్ బాగుంటదండి చాలా పెద్దగా ఉంటది చాలా మంది వస్తారు హ్మ్ స్టడీ కూడా బాగుంటందండి
అవునండి మా దగ్గర మా యొక్క మా కళాశాల అయితే రోడ్డు దగ్గరనే ఉంటదండి మాకి చాలా ఇసుకనిపిస్తుందడి రోడ్డు దగ్గర నె ఉండే వారికి అదేంటిది బ స్సు లో బైకులు ఇవన్నీ పోతాయి కాబటండి మాకు ఇబ్బంది అయితదండి మా కాలేజ్ అయితే
అయ్యో
మా కాలేజీ కూడా మళ్ళీ చిన్నగానే ఉం టదండి మా కాలేజ్ అంతగానం అద ఇది కాదండి
అయ్యా మరి ఎలా అండి సర్ వాల్ల కంప్లైంట్ చేసారా ఏ స్టడీ అర్థం కదా
ఆ స్టడి అ దెంటి చదువు బానే ఉంటదండి చదువు బానే చెప్తారాండి సార్ వాళ్ళు మేడంలు బానే చెప్తారండి మాకు కాకపోతే రోడ్డు దగ్గరకు ఉండే వారికి కొంచెం ఆగం ఆగం అయితది అంత ఇగ
మాకైతే ఈసారీ ఎండాకాలంలో వాటర్ కి చాలా ఇబ్బంది అయిందండి
మా కూడా అయిపో ఇబ్బంది అయిందండి కానీ ఇప్పుడు వాటర్ నీళ్ళు వత్తనయండి మీ ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉంటాయండి
మా దగ్గర కొబ్బరి చెట్లు జామ చెట్లు పూల చెట్లు ఉంటాయండి
ఏమేమి పూల చెట్లు ఉంటాయండి మీ దగ్గర
మా దగ్గర గులాబీ పూల చెట్లు మల్లెపూ చెట్టు కనకంబర చెట్లు ఇంకా మాందార చెట్టు అవన్నీ ఉంటాయండి
మీ ఇంటికి వస్తే మాకు ఇస్తారా అండి మరి
ఆ ఇస్తామండి కానీ ప్రస్తుతం పూలు పూయట్లేవండి ఎండకి వాటర్ సరిగ్గా లేక సఫిషియయంట్ గా లేక పూయ్యట్లేవండి
అవునండి
మ్
మా దగ్గర ఏం చెట్లులేవ్వండి మీ ఇంటికోస్త మీరు ఇస్తారండి మీకు ఏమేమి కూరలోన్ ఓండో చండి మరి
ఏం అంటే కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాఅండి ఈ సమ్మర్ హల్ డేస్లో
అండి
ఆ రాదండి అంటే కొంచం కొంచం వచ్చండి
హ్ము అండి తిన్నరండి మీరు ఎప్పుడైనా బిర్యానీ మండి లాంటిద్ తిన్నారండి మీరు
ఆ తిన్నామండి బిర్యానీ మండి ఒకటేసారి తిన్నామండి బిర్యానీ అయితే చాలా సార్లు తిన్నా
మ్ బాగుంటదండి మండి
హా బానే ఉంటదండి అంటే మరీ
హ్మ్మ్
ఒక ప్లేట్ మొత్తం మనం తిన్లెము కాపోతే ఇద్దరైతే తినొచ్చండి మండి
అహ అవునండి ఈ ఎండకాలం సెలవులో మరి ఎవరింటిక్ కన్నా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో వాళ్ళింటికో వీళ్ళింటికో ఎవళ్ళ ఇంటికన్నా వెళ్ళారండి మరి మీరు
హా మేము ఇంటి దగ్గరనే ఉంటామండి ఎవరి దగ్గరికి ఎల్లం
అవున అండి నేనై అయితే నేనూ హు ఓ మా అమ్మ అమ్మల ఇంటికి అల పోయిన అండి చాలా ఎంజాయ్ చేసింది మ్మాద్ స్నేహితులు ఉంటారు కద అండి వాళ్ళతోటి మంచిగా ఆడుకున్నానఅండి చాల అ ఎలా ఆడుకున్నాన్ అండ్ హి మంచిగా ఉన్నాన అండి అక్కడ ఆడుకున్న చాలా బాగుంటదఅండి అక్కడ ఓ స్నేహితురాలు ఉ ఉంటార అండి మళ్ళీ వాళ్ళతో కూడా బాగా ఎంజాయ్ చేసినా అండి నేను
హౌన అండీ మీ అమ్మ వాళ్ళ ఇల్ అమ్మ అమ్మ వాల్ ఇళ్ళు బాగుంటద అండి
హ బాగుంటద అండి చాలా బాగుంటద అండి ప్లేసూ హ్ స్థలం కూడా చాన్ఉంటద అండి ఆడ్కొనికి ఉండేది ఎండి ఇది తిన్నీనికి తా అన్నిటికిీ ఎడ్లకి బర్రలు ఉంటాయ అండి చానా బా ప్లేస్ ఉంటద అండి మా అమ్మ అమ్మ వాళ్ళకి మళ్ళీ పక్కనే పొలాలు ఉంటాయి అండి ఆ ప్రకృతి అయితే చాలా బాగుంటద అండీ వాతాఅవేన్ టిది వాన వచ్చేముందుట వాతావరణం కూల్గా ఉంటది హి చల్లగా ఉంట అది కదా అండి ఆ టైమ్ లా అట్సైడ్ పోతనయితే చాలా బాగుంటదఅండి అసలై అయితే
అవునా అండి అంటే మీ దగ్గర మీ దగ్గర్లో మీది సిటీనా లేకపోతే పల్లెటూరునా అండి
మాది సిటియే అండి మ సిటీల అన్ని దొరుకుతాయ అండి పొలాలు కూడా ఉంటాయి అన్ని అన్నీ దొరుక్ పైయ అండి మా దగ్గర ఉ మీరు ర అండి మీకూ వస్తే ఇక్కడా మా దగ్గర ఏంటిది ఒకటి స్పెషల్ హు టెంపుల్ ఉంటాద అండి ఆ టెంపుల్ కు తీసుక్ కోత అండి మిమ్మల్ని చాలా బాగుంటద అండి గుడ్డ పైన ఉంటద అండి
ఆ అవున అండ్
హ్ముం మీరు వస్తరఅండి మిమ్మల్ని తీసుకోని ఎల్త అండి మీకు బిర్యానీ బిర్యానీ అనిపిస్తుంది నాక్ గూడ చేయరాదు నాకు కూడా చేయడం రాదఅండి తినడం అయితే వచ్చ అండి
హ
మ్మ్
అవునా అండి
అవున అండి మా అమ్మ వాళ్ళు ఏస్తార అండి బిర్యానీ ఏస్తరు బాగానే ఏస్తరు మాట్లాత్ చికెర అనేతారు కాని మేము మేము తినమన్ అండి
మీ దగ్గర ఏ పండుగ ఏ పండుగ ఎక్కువ స్పెషల్ అండి
మా దగ్గర అంట అది ఏదైది సంక్రాంతి రోజు అయితే చాలా బాగా జరుగుతుద అండి అసలు సో ఏ ఇది ఏంటిది వేరే ఊరు నుండి కూడా వస్తద అండి మా ఊరికై అయితే జా అంత రాజ అంత గా అండి అన్ని జరుగుతాయ అండి
అవునా
అదేంటిది చిన్న పిల్లలు ఉంటారు కద అవునండి మా తెలంగాణనేండి
ఆహా
ఊ
నీ దగ్గరిన్
ఏంటిదండి
మీ దగ్గర ఇంకా ఏం స్పెషల్
సరే అండి ఉంటున్నాను నాకు పని చేయాలండి ఉంటున్నా అండి హలో హలో
ఇంకా ఏం ఏం చేస్తారండి ఇంకా మీరు
సరే అండి ఉంటుండండి నేను నేను పని చేసుకోవాలండి
హా సరే బాయ్
ఉ బాయ్ అండి
ఉ